నమస్తే అండి వినిపిస్తుందండి నమస్తే తే
నమస్తే అండి
బాగున్నారండి
బాగున్నామండి మీరు బాగున్నారా
అండి గేమ్స్ ఆడతారా అండి మీరు
హలో
హలో గేమ్స్ ఆడతారండి మీరు
ఆ అండి ఆడతాం
గేమ్స్ ఆడు చాలు
అండి
ఇష్టం
కబడ్డీ బాగా ఆడతామండి
స్టేట్ కి గేమ్స్ కి వెళ్లారా లేక అదర్ స్టేట్ కి వెళ్లారా
అది బర్డ్స్ సాంగ్ అండి
ఆ అదే మీకు ఏ గేమ్ అంటే ఇష్టం అండి కబడ్డీనా
ఒకటి ఇవ్వండి ఓ వినిపిస్తుందండి
గేమ్స్ ఆడుతుండేవారా మీరు
అవునండి
అదే మీ స్కూల్ స్కూల్ వరకే అట్లా ఆడారా
ఇప్పటికీ కంటిన్యూ చేస్తామండి కర్ర సౌండ్
స్టేట్ లెవెల్ కి వెళ్ళాలి నెక్స్ట్
లేదు లేదండి బట్ కానీ ఇంటర్ యూనివర్సిటీలు ఆర్డర్ కారమండి
ఓకే అండి ఏ కబడ్డీలో లెఫ్ట్ కార్నర్ రైట్ కార్నర్ అలా ఒక పొజిషన్స్ ఉంటాయి కదా మీరు ఏది చూస్ చేసుకుంటారు మోస్ట్లీ
నేను లెఫ్ట్ కార్నర్ ఆడుతా అత్త నండి చెప్తన్నారు సిచ్యువేషన్ బట్టి కవర్ పి జి షిఫ్ట్ అవుతుంటారా అండి
ఓకే అండి కబడ్డీ ఆలాంటే చాలా కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి కదండి
స్ట్రాంగ్ అనే అవసరం లేదని టెక్ టెక్నిక్ ఉన్న కండి మంచి టక్నిక్
ఆ ఇంకా అదొకటేనా ఇంకా ఏమై ఆడతారా
క్రికెట్ అప్రోప ఆడతాను షెడ్యూల్ వెళ్ చూనండి ఎప్పుడు
హ
మీర ఏంం చారంాండి
నేను ఆడతానండి షటిల్ ఆడుతుంటాను ఇప్పుడు కూడా
అవ్వండి
స్కూల్ వరకు ఖోఖో ప్లేయర్ ని వెళ్ళాను నేను కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు కు వెళ్ళాను
అవునాండి
హ్మ్మ్ దాన్ తర్వాత గేమ్స్ ఏం ఆడలే నేను ఎప్పుడన్నా. పిల్లలతో అ అట్లా ఆడుకుంటంటానండి లైక్ దాగుడుమూతలు కల్లగంతల ఆటలాంటి ఆటలు అలాంటి మీరు ఆడేవారా
దాగాల మూడుగా చైల్డ్ హుడ్ ఆడుతుంటామండి ఇప్పుడు ఆడమండినీ
హ్మ్మ్ ఏమి ఏ గేమ్స్ ఆడేవారు చైల్డ్హుడ్ లో మీ చైల్డ్హుడ్ ఎలా ఉండేది
చైల్డ్హుడ్ ఎకు అప్పుడు క్రికెట్ ఎక్కువ అండి
ఆ అంతేనా ఇంకేం ఆడే మేము ఉప్పాటని ఓ ఆట ఆడేవాళ్ళం అండి మీర్ ఆడారా
ఎప్పుడూ ఆడేవాళ్ళం అండి
హ్మ్మ్ వి లగోరి అని
యా యా యా
వీపులు పగిలిపోతానండి అండి
వాండ్
ఆ మీ దగ్గర ఏదో వాయిస్ సరిగ్గా రావట్లేదు చూడండి
చిన్నా విషయండి అది
హ్మ్మ్ ఇంకా వాలి బాల్ అలాంటివి ఆడారా
వాలీబాల్ స్కూల్లో జస్ట్ అలా టైం పాస్కి ఫ్రెండ్స్ తో కలిసి ఆడానండి బట్ కానీ ఫ్యాషనేట్ ఏం కాదండి దాని గురించి
హ్మ్మ్ క్రికెట్ చూస్తుంటారా ఖోఖ్ ఖో ఆడేదాన్ని త్రోబాల్ ఆడేదాన్ని షటిల్ ఆడేదాన్ని కబడ్డీ ఎప్పుడైనా నా ఆడేదాన్ని అండి
త్రోబాల్ అంటే ఏంటండి అసలు
త్రోబాల్ అంటే బా లైక్ వాలీబాల్ గే అంతే ప్లేయర్స్ అంతే కోర్టు ఉంటుంది. బట్ వాలీబాల్ అంటే చేత్ మనం కొడతాము. త్రోబాల్ అంటే త్రో చేస్తామండి లైక్ ఫింగర్స్.
ఇంకా మరి స్కోర్ ఎలా వస్తుందండి మరి దాని ఈ ఎవరిసినా బాల్ పట్టుకుంటాం కదండి ఇంకా
ఆ దానికి టెక్నిక్స్ ఉంటాయి
ఓకే అండీ
ఆ కిందా పడకు కొండా పట్టుకోవాలి సర్వీసింగ్ కూడా బాగా చేయాలి కోట్ ఇన్ సైడ్ లోనే ఉండాలి. అట్లా ఉంటదండి
సర్వీస్ ఎలా చేస్తారండి లైక్ వాలీబాల్ లాగే కొడతారా లేదంటే విసు త్రో చేస్తారా
బాలాగే కొట్టారు గాని త్రో చేస్తారండి మీరు వాలీబాల్ ఆడేవారా
ఆడనండి మరి ప్లేయర్ అయితే కాదు జస్ట్ ఆడాను
క్రికెట్ చూస్త
ఆ అండి చూస్తా నాన్
ఎవరంటే ఇష్టం అండి మీకి
రోహిత్ శర్మ అండి ఎందుకంటే ఎం చెప్తామండి కెప్టెన్సీ ఇష్టం అండి నాకు మంచి తే
ఆ నేను కూడా రోహిత్ శర్మకి పెద్ద ఫ్యాన్ అండి ఆయన క్యాప్టెన్స లైక్ క్విక్ గా తీసుకునే డెసిషన్స్ ఇష్టం అండి ఏ ప్లేయర్ ని ఎప్పుడు పంపించాలా అనేది ఇంపార్టెంట్ కదా అలాంటి ఈ మెంటా అలాంటి క్యాపబుల్ ఉన్న పర్సన్ అండి
ఆవును
ఆ
వరల్డ్ కప్ చూసారా అండి మీరు
ఆ చూశానండి మీరు ఐపీఎల్ వస్తుంది కదా మీరు ఏ టీం అండి
ముంబై అండి మీరు
నేను మా రోహిత్ అన్న ఎక్కడుంటే అక్కడండి
మీరు రోహిత్ అన్న టీమ్ ఏదండి
ఉ ముంబై ఇండియన్స్ అండి
ఓకే అండి
ఆ మాత్రం తెలికోకు కుడా ఆ చూ చెప్తారా అండి ఉమ్ చూడ్డం వరకేనా బెట్టింగ్స్ అలాంటివి ఏమనా వేస్తారా అండి మీరు బెట్టింగ్స్ అలాంటి వేస్తారా చూడ్డం వరకేనా
లేదు లేదండి జస్ట్ చూడటం వరకే
ఉమ్మ్
ఎందుకండీ అలా అడుగుతున్నారు మీకు మీరు ఏమైనా చేస్తారా
ఆ
మీరేమని చేశారండి
లేదండి బేసిక్గా అబ్బాయిలు అందరూ కాదు మోస్ట్లీ క్రికెట్ బాగా ఇష్టం అయ్యే వాళ్ళు బెట్టింగ్ వేస్తారండి సో మా ఫ్రెండ్స్ లోనే చాలా మంది ఉన్నారు అందుకు అడిగాను
ఉన్నానండి టైం పాస్ చేస్తుండ్రు
ఆ అందుకు అడిగానండి హా ఉమ్ ఫో ఏ ఎలాంటి గేమ్స్ మీరు ప్రిఫర్ చేస్తారండి ఎక్కువ ఆడడానికి ఈ మధ్య
షటిలే ఇలాంటివి ఎక్కువ ఆడుతున్నానండి ఈ మధ్య
హ జిమ్ కెల్తారా మీరు జిమ్ ఎక్సర్సైజ్ అలాంటి యోగా అలాంటి మార్నింగ్ చేస్తార
మార్నింగ్ రన్నింగ్కి వెళ్తాను జిమ్కి ఒకప్పుడు వెళ్తుంటా అండి ఇప్పుడు లేదండి జిమ్ కెళ్ళాలంటే ఫుడ్ మంచి తీసుకోవాలండి.
ఆ
అలాంటే ఇప్పుడు అదా ఇప్పుడు అది అవ్వల అవ్వడం లేదు అందుకని జంకల్
ఎందుకండి జిమ్ కెళ్తే మంచి ఫుడ్ తీసుకోవాలి
అంటే మనం మజిల్ని టేర్ చేస్తాం కదండి జిమ్కి వెళ్ళప్పు ఇప్పుడు హెవీ లిప్స్ లిప్స్ చేసినప్పుడు మధలో అనే బ్రేక్ అవుతుందండి. బ్రేక్ ఎన్ తర్వాత మళ్ళీ రీబిల్డ్ అవ్వాలంటే మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలండి ప్రోటీన్స్ తండని
ఒకవేళ తీసుకోకుంటే అండి
తీసుకోకుంటే రికవరి చాలా టైం పడుతుందిండి నువ్ అనుకున్న మనం అనుకున్నంత ఏమంటారు గ్రోత్ కానీ ఉండదండి.
ఓకే ఎలాంటి ఫుడ్ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి అంటారు
అవునండి
ఆ మన ఎగ్ ఇలాంటివి తీసుకుంటే ప్రోటీన్ ఫుడ్ దొరుకుతంది కదండి అ అలాంటివి అవ
కానీ ఒక సింగిల్ లెగ్ తో నీకు కాదు నీ మొం మొత్తానికి బాడీకి కాల్సన్ ప్రోటీన్ రాదు కదండి ఒక వన్ సింగ్లెన్ అట్లా ఫోర్ ఫైవ్ ఎగ్స్ అన్నా తీసుకోవాలండి డైలీ
ఆ ఇంకా మీ ఫ్రెండ్స్ ఉన్నారా మీతో పాటు గేమ్స్ ఆడే వాళ్ళు మీరొకరేయ్ వెళ్తు
వెళ్తా
అందర
అవునవును
ఒక రిలాక్సేషన్ గా మీరు ఫీల్ అవుతారా గేమ్స్ ఆడి
అవునండి
ఉ
నేరు
నేన్ కూడ
అవునండి
అ లేదంటే మా బ్రదర్ తో నాకు ఫైట్ చేయడం అంటే చాలా ఇష్టం అండి కానీ ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో ఫైట్ చేయడం లేదండి
దానికి ఏమండరు కదాండి
ఏం అనారండి బట్ అలాంటి లైక్ ఏమంటారు బాక్సింగ్ అలాంటివి ఒకప్పుడు చేసేవాళ్ళం ఇప్పుడు మిస్ అవుతున్నానండి
ఓకే ఓకే
మీ గేమ్స్ గురించి
ఓకే అండి